ఆ ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు మీరేం చేస్తున్నారు
ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చామండి
ఆహ నేనా నేను పీజీలోనే ఉన్నా నాకేం పనుందా బాటుందా
ఏ మా రూమ్ లో బొద్
ఉ
వచ్చింది చింది మా రూమ్ లో బొద్దింకొచ్చింది కా
ఉ హాస్టల్ లో బొద్దింకలు కాకపోతే ఇంకేం ఉంటయా
ఆ ఏంది కాక్రోచ్ అమ్మా
బెంగళూరు లో కాక్రోచ్ అది కామన్
ఆ
బెంగళూరులో కాక్రోచ్ అనేది కామన్ బొద్దింక తిరతనే ఉంటాయి
అవునా ఎట్లా తెలుసు నీగ్ అదంతా
అదంత కామనే
ఆ
కాక్రోచ్ అంతా తిరగడం కామన్ బెంగళూరులో
అవునా ఏమో మేము ఉండే హాస్టల్లో ముందుండే హాస్టల్లో అట్లేమి లేకపోయా ఈ హాస్టల్లోనే అన్నీ
నాదే ఇది కొ నేనే పెట్టుకున్నా ఈ ఆశలుని
అవునా కే ఓకే అయితే మంచిగా సంపాదించుకుంటున్నావా
అవును ఫుడ్ కూడా లేకుండా సంపాదించుకుంటున్న
అవును ఏం పెట్టారు నైట్ హాస్టల్ లో
సేమ్ పచ్చడి కానీ పప్పుల్స్ బాగునింది ఈరోజు
పప్పుల ఆ పప్పుల్స్ అంటే
పప్పులుస్ అంటే పప్పులుసు దాంట్లో మళ్ళీ పప్పులుస్
ఏ అంటే ఏంది నాకు తెలిదు పప్పుల్స్ అంటే
కందిపప్పుతో చేస్తారు కదా పప్పు
ఆహా కందిపప్పుతో పప్పు మామూలు పప్పేనా
పప్పులుస్ చేసారు అంటే సాంబార్ అన్నీ ఐటెమ్స్ ఏమి ఇవకుండా చేస్తారు కదా
ఆహా ఓకే ఏమో అమ్మా నేను ఫస్ట్ టైం వింటున్నాను
మీరేమంటారుదా అండిే
మేముేమన్నా పప్పుల్స్ అది అసలు నేను ఎప్పుడు కూడా తిన్నాన లేదు తెలిదు
లాస్ట్ వీక్ అంతా ఆ కందిపాలతో చేస్తారు
కంది బేలుు రసం లాగనా
ఆ టైప్ ఉంటది ఆ
టైప్ ఉంటుందా ఓకే ఓకే మాకు ఈరోజు క్లయింట్ ట్రైనింగ్ ఉండింది
ఉ ఏం చెప్పారు
అందులో స్మాల్ బ్యాలెన్స్ అని చెప్న్నారు ఎక్స్ప్లెయిన్ చేసినారు
హ
మళ్ళా ఒొక్కరు అంటే ఒక ఫైవ్ మెంబర్స్ అట్లా స్క్రీన్ షాట్ చేశాము వాడే పిక్ చేసుకుంటడు అంటే స్పిన్ మాత్ర ఒకటి పెట్టుకున్నాడు వాడు అది స్పిన్ చేస్తే ఎవరి పేరు వస్తే వాళ్ళు చెప్ చెప్పాల దాంట్లో నా పేరు వచ్చింది ఫస్ట్ నా పేరు వచ్చింది
హ చెప్పావయితే
చెప్ప
ఏమన్నారు
ఏమనలేదు ఓకే అన్నాడు సేమ్ే అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింటారు కదా వాళ్ళు మనకి అదే అంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలా చేసాను మాటీ్యల్సి ఏమో మాకు రాదు అన్నట్టు బిల్డప్గా వచ్చి అని చెప్పి ఇస్తన్నారు నాకు వచ్చిలే అని చెప్పినను నా కోపం వచ్చి
ఓకే
ఏమంత రాకుండా ఉంటారా
ఉ
అ ఇంకేంటి
చంపాలి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆఫీస్ స
ఆ ఏం ఎంజాయ్ అయ్య మోలే టైమే ఫైవ్ తర్టీ టు టూ తర్టీ షిఫట్ బెస్తబ్బ
నువ్వుతో నువ్వు హాఫ్ అన్ అవర్ అటు ఇటు డిస్టెన్స్ వచ్చేస్తున్నావు్ వీళ్ళతో పాటే
ఆ
ఆ
వాళ్దేదది ఫోర్ తర్టీ షిఫా
ఫైవ్ తర్టీ నే
అవునా మాకు ఈ క్యాబ్ అక్కడ ఎంతకు లేట్ అయ లేటుగా స్టార్ట్ అవుతుంది
ఫైవ్ర్టీ ూ టూర్టీ అేకు కూడా షిఫట్
మాకు త్రీకి స్టార్ట్ అవుతుంది క్యాబ్ అక్కడే ఆఫీస్లోనే
హ
సో వాడు ఇక్కడికి వచ్చేప్పటికి త్రీ టే నిన్న త్రీ థర్టీ త్రీ ఫార్టీ అయింది తెలుసా మేము హాస్టల్కి వచ్చేప్పటికి పో నిన్న చాలా లేట్ అయింది వేరేవాడు డ్రైవరు అందుకే లేట్ అయింది ఇతనైతే ఫాస్ట్గా వచ్చేస్తాడు
అచ్చ
మ్ ఈతను వస్తేనే మాకు బెస్ట్ పికప్కి డ్రాప్కి
మీతో పాటొచ్చే ఆమె ఆమే ఎప్పుడు వచిదో
ఆమెకి వేరే క్యాబ్ నాకు వేరే క్యాబ్
అడి ఇంకా లేట్ అయ్యేటట్టుందే
తను వచ్చేసింది ఇప్పుడే
అ హా ఒకే
వచ్చింది
ఇంకోకామె మీ రూమ్ లో ఇంకోకామె రావాలంటే ఇంకా పట్టది టైం
మ్ ఇంకా ఇద్దరు రావాలంటే ఇంకా టైం పట్టిద్ది
మ్
మ్ వాళ్ళు ఇంకా వన్ అవర్ పడుత ఎంత టైం ఎప్పుడు
త్రీ తర్టీ త్రీ
త్రీ థర్టీ త్రీ ఫోర్ థర్టీ అయితది వాళ్ళు వచ్చేపాటికి
ఉమ్ హు అంతే లే వాళ్ళ షిఫ్ట్ అయ్యేది ఫోర్ థర్టీ
ఫోర్ థర్టీ త్రీ థర్టీకి కదా వాళ్ళు షిఫ్ట్ అయ్యేది సిక్స్ థర్టీ టు త్రీ థర్టీ కదా
మ్ అవును
సో లేట్ అయితది అయినా షిఫ్ట్ త్వరగానే అయ్ పోదులే మాగ్ చూడు ఆ ఎయిట్ తర్టీ కి బ్రేక్ కు పోతాం ఎ ఎయిట్ ట్వంటీ ఆర్ ఎయిట్ థర్టీకి వెళ్తాము నైన్ టెన్కి వెళ్ళిపోతాం మళ్ళా టెన్ థర్టీకి బ్రేక్ మళ్ళా ట్వెల్వ్ థర్టీకి బ్రేక్
హ్యాపీగా బ్రేకులు తీసుకుంటున్నారు
ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి ఎవడేం పట్టించుకోడు
ట్రైనింగ్ పీరియడ్ లో అసలు ఈడు
ఎందుకు మం జాలీగా ఉంటాం ట్రైనింగ్ పీరియడ్లో
ట్రైనింగ్ పీరియడ్ లో కూడా ఇన్ని బ్రేకులు ఇయ్యాల మాకు
మాకైతే ఇస్తారబ్బా ఏమంటే వాళ్ళకి ఒక్కొక్ అవునా వాళ్ళకి ఒక్కొక్ స్ సార్ మూడు అవుట్ లో ఉన్నరనుకో వచ్చేశారు మీంద పడేస్తారు ఎంతకి బ్రేక్ కిచ్చాం ఎంతకొచ్చారు మీరు అసలు టైం సెన్స్ ఉంద లేదా అంటారు ఏ పోండ్ర పోండి అని ఒక్కోసారి వాళ్ళకి మూడ్ బాలేేదనుకో ట్వంటీ మినిట్సే ట్వంటీ మినిట్స్ లో పల ఉండాలా హాఫ్ అన్ అవర్ ఇస్తారు టీ బ్రేక్ ట్వంటీ మినిట్స్ లోపల వచ్చేయాల అంటారు రాకపోతే ఎందుకు లేట్ అయింది రీజన్ చెప్పండి అంటారు ఓవర్ యాక్షన్
ఊ మ్
ఏం చేస్తాం వాళ్ళ టైమ్ కానీ మా ట్రైనర్ మంచోడు
పోనీలే
మ్ ఇదే ది ఒకవేళ ఇది వస్తే హల్డే లీవ్ అప్రూవ్ చేశారు కానీ ఉగాది కి ఇయట్లేదే బాబు క్లయింట్ ట్రైనింగ్ అన్నారు కానీ ట్రైనర్ ఏమో వెళ్ళు అన్నాడు మీటింగ్ లేదు కదా తస్ అన్నాడు టీఎల్ ని అడగాలి ఒకసారి
అవునులే
ఉమ్ మళ్ళా వాళ్ళు సోది చేస్తరు ఈ ట్రైనర్ ఏమో కొద్ది రోజులే ఉంటడు టీ ఎల్ కదా మళ్ళీ
ఆ
సావకొడతడు నాకు ఉ ఇంకా ఏం చేస్తున్నరు మీ రూమ్లో వాళ్ళు పడుకున్నారా
ఆ పడుకునింది పొట్టామే
పడుకునిందా అప్పుడే పడే పడేసుకునే
ఆమె నిదురపోదు పడుకుంటదంతే
టింగా
హ
బయటెవరో కొట్లాడుతన్నారు లవర్స్
వాళ్లకేం పని పాటా ఉండదు
ఒక అమ్మాయేమో పోతా అంటుంది వాడేమో పోనీయట్ల మా రూమ్ మా రూమ్ లో కినిపిస్తోంది
హ
ఆ పోతా ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది అంటుంది ఆ పిల్లమో సరే నీ ఫోన్ ఇచ్చేసి పో అంటున్నడు వాడు
నమ్మకం లేదా వాడికి
ఏందో వాడు వేస్ట్ ఫెల్లో ఉన్నట్టున్నడు నిన్న మా ఆఫీస్ లో నిన్ననా ఫ్రైడేనో అంట
అ
లవర్స్ కొట్లాడు తన్నరంట ఫోన్ ఉంటది కదా ఫోన్ స్విమ్మింగ్ పూల్ లోకి వేస్తా తే వాడు పోయి దూకి తెచ్చినాడంట ఫోను మళ్ళీ ఒక ఐదు నిమిషాలకే కలిసిపోయినారు ఏం చేస్తాం ఎట్లున్నారు చూడు మనుషులు మళ్ళా నెక్స్ట్ రోజుకే మాట్లాడేస్తున్నారు ఈ రోజు కూడా చూపించింది అమ్మాయి వా వాళ్లే అని ఏం చేస్తాము ఏం
ఏం చేయలేము ఇలానే ఉన్నారు ఇప్పుడు
ఉ ఏం చేయలేం అమ్మ అమ్మాయి ఎవరో కొట్లాడేస్తంది బాగా ఎందుకు ఇట్లా సైకో గాళ్ళు ఉంటారో నాకు అర్థం కాదు
ఉ
అందుకే సింగిల్ లైఫ్ ఈస్ బెస్ట్
నిజమే టార్చర్ అసలా
ఇప్పుడు చూడు వాడు ఎవడో వాడు చెప్పినప్పుడు రావాలా వాడితోనే ఉండాల అంటే ఏం మనకేం పనులుండవా
ఉ
షో ఆఫ్ చేశారంతా
నిజమే
ఉమ్ ఎవరిని నమ్మకూడదు
అవును
బ్యాడ్ వర్డ్స్ కూడా యూస్ చేస్తాంది ఆ అమ్మాయి
ఉండు నేను మాక్ డోర్ ఉంది డోర్ లో నిన్ చూస్తా
నివింగా మా స్వామి అక్కడేమో దోశలు ఎస్తారే దాన్ని ఎదురుగా కూర్చుని ఉన్నారు నేను వచ్చేటప్పుడు వాడు కోడతున్నాడు ఆ పిల్లని
హలో
ఇయమ్మ ఊరికే అందుకే నోరు ముూసుకొని ఉండకుండా ఏ సోది సోది చేసారు ఊరికే కొట్లాడి సస్తా అంటారు
నిజమే
ఉండు అయిపోయింది లే ఇంకా కాల్